హలో హలో హ హలో హలో ఓయ్ సారి హలో
ఓకే ఓక గుడ్ ఈవిెంగ్ ఏంగ్ మేడమ్ హలో గుడ్ ఈవెనింగ్ మేడం
అ గుడ్ ఈవనింగ్ గుడ్ ఈవనింగ్ బాగున్నా మీరు బాగున్నారా ఆ బాగున్నా
ఏం చేస్తున్నారు మేడమ్
ఎమ్ లెధు కలీగా కుర్చుంన మీరు ఏం
తగ్యార ఈవినింగ్ టైమ్
మము టీ తగం అవునా మేం టీ తగం ఇష్టము ఉండదు టీ
ఇష్టము ఉండదా
మ్మ్
ఆహా
ఎప్పుడో వోమ్క్సేర్ అవును నేను అంటే టీ తాగ తక్కువ అది మిల్క్ తాగుతా మిల్క్ బూస్ట్ అట్లా ఎప్పుడ ఒకసారి
మ్మ్
ఇ అలవాడ్ చేసుకోలేటి
అయిందా మరి మధ్యాహ్నం భోజనం మేడం
ఆ అయిపోయింది
ఏం చేశారు మేడం మధ్యాహ్నం భోజనం
టమాటో చట్నీ ఇంకా చికెన్ ఫ్రై ఎగ్ బాయిల్ చేసిరు
అవునా
ఆ
ఆహా
మీరు తిన్నారా
మేము ఫాస్టింగ్ మేడం ఇవాళ
ఫస్ంగ్ మన్నర
వాడికి లాస్ట్ ఉన్నది వావాళ లాస్ట్ డే రంజాన్ ది తిన్నం మార్నింగ్ తిన్నం ఇంకా ఏం చేస్తున్నారు మేడం ప్రస్తుతానికి ఇప్పుడు మీరు
నేను నేను స్టడీ చేస్తున్నా
స్టడీ చేస్తున్నార
హా
ఆహో ఇంకా మేడం
ఇంకా చెప్పాలి సార్ మీరే
సినిమాలు చూస్తారా మేడం మీరు
ఆ చూస్తాం కదా
ఏం చూస్తారు మేడం ఈ మధ్యలో ఏ సినిమా బాగుంది
తెలుగు సినిమాస్ హిందీ ఇంగ్లీష్ అవన్నీ
ఏది ఏది చూస్తే మీరు ఏది చూస్తే అది చెప్పండి మేడం
ఆహా ఈ మధ్య అయితే నేను ఒక సినిమా చూసిన కొత్త సినిమా మేడ్ ఇన్ కొరియా అని వచ్చింది
మేడ్ ఇన్ కొరియా దేని గురించి ఉన్నది మేడం మొత్తం
అంటే దానికి ఒకటి డ్రీమ్ ఉంటది అన్నమాట అంటే కొరియాక వెళ్లాలి ను అని ఉంటాయి దానికి డ్రీమ్ అది ఆ డ్రీమ్ అంత పూర్తి చేసుకుంటుందిగా
అవునా మేడం బాగుందా
బాగుంది సినిమా మంచిగా ఉంది మీరు ఇంకా చూడండి సినిమా బాగుంది
ఎల్ల ఉన్నది మేడం
అది నెట్ మిర్రర్ లో చూసినా నేను
నెట్ మిర్రర్ లో చూశారా ఆహా
మంచిగా ఉంది నెట్ఫ్లిక్స్ ఇంక ఉంటేది కానీ అంటే నెట్ంతో ఫ్రీగా చూసినాం మొత్తం మూవీ
అవునావు ఇకేం చూసారు మేడం ఈ మధ్యలో
ఇంకా టీవీ చూస్ చూ అంటే ఇది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసినా
ఉమ్
ఆ
ఉ ఉమ్ అది ఎవరిది మేడం
అదే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ దానిది రెష్మిక ఇన్
ఉ ఎలా ఉంది మేడమ్ ఆ సినిమా కొంచెం చెప్తారా మాకు
ఆ సినిమా ఎట్లుందంటే అది కూడా ఒక లవ్ స్టోరీ అనమాట ఇతను ఆ హీరో ఆ అంటే నార్మల్ చూ సమంత కూడా ఇష్ సౌండ్ లేదు ఇట్లా చేస్తే ఎట్లా ఉ దాంట్లో వాడంతా సైకో సైకో చేస్తాడు హీరో అంతా
అవునా మేడం ఉమ్ హు దేని గురించినా మొత్తం సినిమా అయితే
ఆ దాసినమతే లవ్ స్టోరీ అంత అది కూడా త దాని గురించి ఉంది హీరో గురించి అదే లవ్ గురించి ఉంది ఉన్నది
ఉ హు ఆ కొంచెం చెప్తారా ఆ స్టో స్టోరీ నాకు
హ హ ఆ స్టోరీ యా
ఉ సినిమా స్టోరీ చెప్పండి మేడం
అది అంటే ఆ హీరోయిన్ వచ్చి అది అదేమో స్టడీ చేస్తా పీజీ చేస్తది హీరోయిని ఆ హీరో ఆ హిరోయిన్ అక్కడే స్టడిచేస్తడు పీజీ ఇంగాన్ మెల్లమెల్లగా హీరో హీరోయిన్ ఇష్ట పడతాడో ఈ తర్వాత వాని ప్రపోజ్ చేస్తాడో అయిపోయినాంకా అంటే హీరోయిన్ కొంచెం టైం తీసు కుంటది
ఉమ్
మళ్ళీ ఆ స్టడీ చేసుకుంటుంటుది కదా చెప్తుది మన డాడీకి ఇట్లా ఇష్టం ఉండదు అన్నాక ఏ హీరో ఒప్పిస్తాడు ఇట్లా చెప్తా అని అదంత అయినంక మళ్ళీ హీరోన్ ఇంక ఒప్పుకోండదు అది అంత హీరోయిన్ కి ఆ చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంటాది అంట స్టేజ్ మీదఅయితే చెప్పాలి ఇట్లా అని అంటే హీరోకి ఇష్టం ఉండదండి అక్కడికిెళ్ళొద్దు ఏం చేయొద్దు నాకు చెప్పాలి నాకు ఫోన్ చేయాలి అని చెప్పాడు హీరో
హు
ఇగ అంటే చిన్న చిన్న మాట గింగా ఇట్లా చేస్తాడు హీరో అంత సైకొ సైకొ చెస్తాడు ఉ మల్లింకా వాళ్ళ ఫ్రెడ్ తో మాట్లాడు తే ఇట్లా మాట్లాడద్దు బాయ్స్ తో నేను ఉన్నా కదా అనేసి అట్లే తడిగా
మ్ హు
చిన్న చిన్న లోళ్ళులు వస్తు ఉంటాయి
హు
యింకా మళ్ళీ వాళ్ళ వా ఫాదర్ తెలుస్తుంది ఇట్లా వాళ్ళ గురించి
హు
శినాంకా హీరోయిన్ చేస్తాడు అంటే నన్ను వదిలేసినావు కదా అని మొత్తం ఆ హీరోయిన్ని మొతం బ్లేమ్ చేస్తాడు హాస్టల్లో
అరే అవునా
ఆ మొత్తం టార్చర్ చేస్తాడు హీరోయిన్ని ఆ బొమ్మలు గీసి ఇ అంత ఇట్లా ఇట్లా చెస్తాడు
ఆ
మళ్ళీ ఆ హీరోయిన్ వాళ్ళఒక ఫ్రెండ్ ఉంటది అమ్మాయి
ఆ
ఈమెకి లాస్ట్
అంటే ఆ అమ్మాయి హీరోని ఇష్టపడుతది కదా
ఆ అవునవును ఈ హీరో ఇష్టపడుతది ఆమె
హీరో ఏమో ఈమేకి ఇష్టం పడడు
ఆ హీరో ఎమో ఈమెకి ఫ్రెండ్లాగా
ఫ్రెండ్ లాగా అనుకుంటడు ఓకే ఓకే
పోనక ఈమె కొంచెం ఆమెకు హెల్ప్ చెస్తది మళ్ళీ హీరోన్ కొంచెం గట్టి టీట్లా అంటే అయినాక ఆమె మైక్లా వా వాడి గురించి చెప్తాది ఇట్లా ఇట్లా
అదేదో ఫేవరబల్ పార్టీ ఏమొ ఉంటది కదా మేడం
మ్ హు అప్పుడు ఫేవరేల్ పార్టీ ఉంటది ఈ దాంట్లో చెప్పినాం లాస్ట్ లో ఆమె ఏం చేస్తది ఆమ గోల్ ఏం ఉందో వేసుకుంటే మళ్ళీ లాస్ట్ లండన్కి వెళ్తుధమ ఆ ఆ ముగ్గురం రీచెతదీ
మరి ఆ ఏడుగురు పెళ్లి చేసుకుంటదా మేడమ్
పెళ్లి చేేసుకోదు ఆమె అంత బ్లేమ్ చేసిడు కదా హీరో అంతా ఆమెని
పెళ్లి ఎవడుచేసుకుంటాడు మరి
చెపియలేదు అంటే అమఏం చేస్తది ఒకటి చూపించిడు వాళ్ళు నాన్నతో మాట్లాడుతంది
హు
జాబ్ చేసుకుంఅమా ఇంకా లండన్ కి వెళ్తుది అక్కడ చూపిచు హలో మూవీ
హు
హుం. హుం
అట్లా ఉండదు అండి
అంటే గర్ల్స్ సేఫ్టీ గురించి తిసున్నారు మూవీ ఇట్లా ఉండాల అట్లా పడదు మా గోల్ ఏంటి మా చదువు ఏంటి
హుం
హు జనరేషన్స్ అంత అట్లనే ఉంది కదా అందరూ. మొం చెడుల వెళ్ళ పోతుారు కదా అట్లా ఎలాదానీ
అని మొన్న కొంచెం జరిగింది కదా ఒకటి
అవును అవును పాపం ఆమెదేమో నాకు బాధనిపిస్తుంది చూస్తే ఒకతే కు. ఒకతే కూతురు దా అబ్బా
అది ఎలా
అంటే ఆహా కాదు మ్యారేజ్ అయ్యి అయితే యైతు మంత్స్ అయి నమ్మ ఇది యట్ మంత్స్ అయిపోతుంది య ఫోర్ మంత్స్ అమె పాపం ఇది కడుపుతూ ఉన్నాయి చంపేసిండట ఆ అమ్మాయిని అంటే అంటే ఆ అమ్మాయిని ఆయన ఇష్టపల్లెఎట్లా చెప్పినంట నువ్వు నా పెళ్ళి చేసుకోకుండా నేను చనిపోతా అని చేతులు కోసుకున్నాడంట ఆ అమ్మాయి కోసం
అమ్మాయి కోసం చేసుకున్నాడు అమ్మాయి. అ
నమ్మేసి పెళ్ళి చెసుకున్నాక ఆ అబ్బాయి అమ్మాయి అమ్మా కోసం చేసుకోలి పెళ్లి డబ్బుల కోసం చేసుకున్నాడు పెళ్లి
ఆహ
చూసుకొని పెళ్లి చేసుకున్నానంట
మరి కట్నం కూడా అయిచ్చ ఆరని ఎన్న
అంటే ఇచ్చార తెలిదు నా కూడా దాని గురించి
అ
ఆమ్మాయిప మొత్తం పొడిచి చంపిస్తుంది అంట ఇ ఫోర్ మంత్స్ ఉండే కడుపు
స
రంగేశన్ అమ్మాయిని
చాలా చాలా బాగా ఏడ్చారు వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు
లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు లవ్ మ్యారేజ్ అని అంటారు కాగానీంత మోసం వేసేదాని
అ
ఇందారు అదే బాధపడుతుారు ఆ పరిప నచాంేసి అమ్మాయినే
ఉమ్
అయ వాళ్ళు అంత అంటారు అంత నమ్మకంతో పెళ్లి వేసుకున్న ఇట్లా వేస్ర అని
తప్పు కదా మేడమ్ అది మమ్మక్క మీద వచ్చి పెళ్ళ చేసు న్న తర్వాత ఇది ఇంత చేసి
అదే కదా వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధ పడతారు అదే కదా వింటేనేంత ఎట్ అవుతుంది వాళ్ళ మమ్ీ వళడి ఇవ్వ ఎంత కష్టపడి చేస్త అట్లా
అందువల్ల ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాలి ఫ్యామిలీని ఆలోచించి ఫ్యామిలీని చూసి ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు ఏ
అంతే ఇప్పుడు మనకి పేరెంట్స్ మీద ఉంటారు హోమ్స్
ఎన్ని రోజులు పెంచింది చేసింది అన్ని వ ఒక ఎవడో వచ్చాడు వాడు మధ్యలో మధ్యలో మూడు నాలుగు సంవత్సరాల ప్రేమల పిచ్చోల్లై ఇళ్లాందరినీ మర్చిపోతారు
అదే చిన్నప్పుడు మం పే చూసుకోకుడా వాళ్ళుేసుకోని మన వాళ్ళు చేసుకని అ కోరుకుతాం మీద మీద అట్లా చేవద్దు పేరే అదే కాపో మ అంతా ఒకటే కూతురు బ ఎంత బయపడతారు వాళ్ళైతే
ఓ
పేరు సిచేషన్ చూసుకోవాలి మంచిగా ఉంటారు హ్యాపీగా మరి ఉ ట్లే ఏమ ఉందనే ఇప్పుడు చనిపోయింది ఆ అదే అదే ఇప్పుడు చనిపోయింది కదా అదే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని చనిపోయింది చేసుకోకుంటే బ్రతి ఉంటదు ఇప్పుడురు మంచిగా
వు
ప్పికండది
మేబీ ఏమైందో ఇంకా మొత్తం మొత్తానికి అయితే బయటికి వెళ్ళలేదు కదా
అవునవును అదే
బైటకి గ వెళ్ాల ఓన్లీ కట్నం అడిగ మేబి వాళ్ళు చెప్పేది ఏంటంటే కట్నం గురించి అడిగిండు అది ఇది చేసిండు పనీ అలమ్మ చెప్పింది ఒక మాట స్టేట్మెంట్లా తానికి రీజన్ అనేది బయకిళ్ళలేం
ఇప్పుడు ఏమైతే ఒప్పుకొని పెళ్ళలి వేసుకునే కొంతమంది అది లేచిపోతారు ఇంట్లో నుంచి ఇంకా కొంతమందిది ఇంట్లో నుంచి లేచిపోతారు ఒప్పుకోకుంంటే ఇంట్లో
అదే మీ మీ మీ దగ్గర ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అలా చెయక చదండి చూడండి వాళ్ళ బాధ ఎలా ఉన్నది చూడండి వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎలా ఉండది వారు ఎలా ఏడుస్తున్నారు ఆ మీకు ఇన్ని సంవత్సరాల నుండి ప్రేమించి చెప్పండి మీరు వీళ్ళ వీళ్ళ ప్రేమలో వచ్చి నాలుగు ఐదు సంవత్సరలు ప్రేమకు పూరి చూసి ఇలా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రేమించి మిమ్మల్నిేంచి ఇంత చేసిన తర్వాత వాని వీళ్ళని వదిలేసి వాళ్ళకు గురి పారిపోవడం
అదే నేను చెప్తున్నా కూడా వాళ్ళు అట్లే వస్తారు ఇక
ఫ్యామిలీని ఒప్పించి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి బెటర్
ఆ అవును
సర మేడంమ్ మీ టైమ్ మాకు ఇచ్చినందు థ్యాంక్ యూ చాలా బాగా మాట్లాడారు ధన్యవాదాలు